హలో
నా సార్
వినబడుతుందా అండి.
ఆ వినిపిస్తుంది పడుకున్నారా.
ఏ పడుకోలేదండి, తిన్నారా అండి.
ఆ తినేసానండి అయిపోయింది అయిపోయింది ఇంగా మీక్ కాల్ జేసాను. అ
అయిపోయినా అన్ని పనులు
అయిపోయినాయ్ అన్ని అయిపోయినాయ్ ఇంకా పడుకోవాలి అంతే
కొందరనే పడుకుంటారా అండి మీర్
ఆ లేటే అవుతుందండి తొందరగా ఉంటే కుదర్దు కొంచెం మా హస్బెండ్ లేట్ వస్తరు వర్క్ ఉంటె ఏదన్న ఇంకా కొంచెం లేటే అవుతుంది మాది మా హస్బెండ్ ఇక్కడ నంద్యాల్ కేబుల్ టీ వీ అని డిష్ ఉంటది మాది ఓన్ గ లైన్స్ ఉన్నాయి బిజినెస్ అనమాట
ఓకే ఓకే రోజు లేట్గనే వస్తారా అండి
అంటే వర్క్ ను బట్టి ఒక్కోసారి నైన్కే వస్తరు ఒక్కోసారి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే
లేట్గ వస్తరా వర్షం పడుతుంది కాబట్ టీ ఏదో ఒక డిష్ ఉంటదేమో
ఆ వర్షం పడుతుంటది ప్లస్ ఏదన్న కనెక్షన్ ప్రాబ్లము లేకపోతే న్యూ కనెక్షన్స్ వచ్చినప్పుడు
హు
ఏదో ఒకటి ఇష్యూ జ ఉంటనే ఉంటది వాళ్ళకి
అవునవును గాలొచ్చినప్పుడు ఏదన్న వైర్లు ఊడిపోవడం
ఉమ్ హ్
అగ్గొ ఉమ్
మా అండడం ఏదన్న ఫెస్టివల్స్ అప్పుడు గాని ఇంగ ఈ వినాయక చవితి అయితే ఇంకా కొంచెం బర్డెన్ ఎక్కువుంటది వీళ్ళకి ఆ అదే లాస్ట్ రోజు ఫైవ్ డేస్ అప్పుడు
అవునండి మీ దగ్గర ఎన్నిడేస్ ఉంచుతరండి నైన్ డేస్ ఉంచుతరు నైన్ డేస్ ఉంటదా వినాయ్
అహా ఫైవ్ డేసే ఉంటుంది నైన్ డేస్ ఉంచరు ఫైవ్ డేసే కష్టం ఇక్కడ ఇంకా
ఆ మా దగ్గర కూడ అంతే అండి
ఆ
టు డేసే అది వీకెండ్ చూసి ఆ నిమజ్జన చేస్తరు
అదే అదే ఇంకా
ఆ
సిటీలో లాగా అంటే అన్ని రోజులు ఉంచాలంటే భరించాలి గదా దేవున్ని గూడ వాళ్ళు
అవునవును చూస్
చూసుకునే వాళ్ళు ఉండాలి ఇగ పూజలు చేయాలి కదా ఉదయం సాయంత్రం
ఆ ఇక్కడ చేస్తారు ఇక్కడ చాలా మంది ఉంటరు మా దగ్గర చేస్తరు గన్ చూసుకోవడమే ఎవ్వరు చూసుకోరు అదే కుక్కలొస్తయ్ కింద ఆ లడ్డు దగ్గరిక్ గట్లాని
అ ఒకే ఇంగ టయానికి పూజలు చేయాలి కదా ఈవినింగ్ ఉదయము కరెక్
అవున్ అవునువును
హ్ దేవుడికి అది కొంచెం కష్టం అయితద్ అనేసి ఇక్కడ ఊర్లో విలేజెస్ లయితే త్రీ డేస్ కి చేస్తరసలు, ఫైవ్ డేస్ కూడ ఉంచరు
ఆహ మా సైడు ఉంచుతరండి టెన్ డేస్, టెన్ డేస్ కిస్తరు మా సైడు ఊర్లలో
హు ఇక్కడ విలేజ్ లో మహా కష్టం అసలు త్రీ డేసే ఇంకా అందులో అంతా ఇక్కడ పెద్దవాళ్ళు ఏం చేసుకోరనమాట పిల్లలు ఉంటారు కదా కాలేజ్ స్టూడెంట్స్ యూత్ ఆ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా కాలేజ్ అవి ఇవి అంటే కష్టమ అవుతది అనేది ఎక్కువ పల్లె ట్టూర్లో అంటే త్రీ డేసే మహా కష్టం పనులు ఉంటాయి కదా వాళ్ళకి
అవునవును ఆ మా దగ్గర కూడా అందరు పిల్లలే చూసుకుంటారు అందరు పనులకు వెళ్తారు పెద్దవాళ్ళందరూ పిల్లలు చూసుకుంటారు పిల్లల క అదంటే ఇష్టం కదా
ఆ అందుకే పిల్లలే ఎక్కువ చూసుకుంటారు ఇంకా అందుకు త్రీ డేస్ విలేజ్ లో అన్ని రోజులు అంటే పర్మిషన్ ఇయ్యరు ఇక్కడ పోలీసు వాళ్ళంటే త్రీ డేస్ ఇంకా అంతకు మించి ఎక్కువ పర్మిషన్ అయ్యారు పోలీసులు ఇక్కడ
ఉహు
హు
అంటే బాక్స్ లో పెట్టి సౌండ్ అట్లానా
అట్లా అసలు అలో చెయ్యరు పోలీసులు సౌండే వద్దంటారు అంటే కొంచం మీ ఈ ఊర్లో గొడవలు జరుగుతాయి అని ఫస్ట్ నుంచి ఒక తిన్నమాట ఈ చుట్టుపక్కల ఇక్కడ కొంచెం ఆళ్ల ఇక్కడ కొంచెం ఈ ఊరు ఫస్ట్ నుంచి కొంచెం రాజకీయాల పరంగా గొడవలు ఉంటాయి
అవునవునండి ప్రతి ఊర్లో ఉంటాయి
ఆ ఎందులో ఇది రాయలసీమ ఏరియా
ఆహా
ఆహా మీకు భూమా భూమా భూమా ఫ్యామిలీ తెలుస తింటది భూమా అఖిల ప్రియా వీళ్ళు
ఆ
ఐడియా ఉందా
ఆహ లేదండి
ఆ మంచు మనోజ్ అని
ఆవాలా ఆ అడి ఆ
భూమా వాళ్ళు వాళ్ళు కొంచెం గొడవలు ఎక్కువ అనమాట ఇటు సైడ్
ఓకే
ఫ్యాక్షనిజం ఫస్ట్ నుంచి రన్ అయితున్న ఫ్యామిలీ అది
ఓహోహో
అట్లా ఇక్కడ సైడ్ గొడవలు అనేది పోలీసులు పల్లెటూరులో త్రీ డేస్ కి అంటే ఎక్కువ ఏర చుట్టూ ఎవరైనా ఏ విలేజెస్ అయినా త్రీ డేస్ వేస్తారు
ఇక టౌన్ లో వచ్చేసి ఫైవ్ డేస్
ఉహు
మీ ఊర్లో టెన్ డేస్ చేస్తారా బానే పర్లేదు
ఆ టెన్ డేస్ తీస్తారు బానే పర్లేదు ఒక లాస్ట్ డే అందరు ఉన్ ఇన్ ఇంటి దగ్గరూండి నిమజ్జనం చేస్తారు గాని ప్రతి రోజు ఉండారండి ఎవరు పెద్దవాళ్ళు ఉండారని పనులకు వెళ్తారు పిల్లలు ఉంటరు ఇం ఇంటి దగ్గర ఎవరన్న ఉంటే వాళ్ళు వెళ్తారు పెద్దవాళ్ళు
అవున
మ్
పిల్లలను రోజు అయ్యగారులను పీల్చుకొచ్చి పూజ చేపిచ్చి అవి ఇవి వా ఉంటుంటారు
వాళ్ళే ఉంటారు
నిమజ్జనం చేసేటప్పుడు డీజె
ఆ ఆ రోజు అవ ఉంటది
అవి
ఏముండది సిటీ లో అయితే ఏముండది ఆ ఓన్లీ నిమజ్జనం చిన్న బాక్స్ స్ ఉన్నది అది పెట్టుకిని ఎస్ ఆ బ్యాండ్ అండి బాక్స్ కద్ కని బ్యాండ్ పెట్టుకుంటారు ఇక్కడి వాళ్ళు
మ్ తెలంగాణ అంటే ఎక్కువ బ్యాండే లెండి మామూలుగా ఉండదు
షన్ ఇవ్వరు కదా పర్మిషన్ ఇవ్వరని ఇంకా బ్యాండ్ అంట ఆ బ్యాండ్ కి అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కని చేసే వాళ్ళు చేస్తారు
ఆ అదే అదే మా సైడ్ అసలు సైలెంట్గా వెళ్ళిపోవాలి వచ్చేటప్పుడు మళ్ళా దేవుణ్ణి తీసుకొచ్చేటప్పుడు కొంచెం హంగామ చేసుకుంటారు గాని
ఆ ఇగ మాదగ్గరందే పక్కపక్కనే అపార్ట్మెంట్అండి పక్క పక్కన అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కు ఒకటి పెట్టుకుంటారు
అవునవును
ఆ వాళ్ళ సౌండ్ వీళ్ళ సౌండ్ అంత గోల గోళగ ఉంటది వాళ్ళు ఎక్కువ చేస్తారని వీళ్ళు ఎక్కువ చేస్ తరు
అదే అదే కొంచెం ఆ విధంగా కూడా ఉంటది అంటే కింద అ పెట్టుకుంటారేమో కదా
కింద పెట్టుకుంటారు సిల్లార్లో
అ ఓపెన్ ప్లేస్ ఉంటది కాబట్టి కొంచెం బాగా పూజ చేసుకోవ చులేండి
తె ఇగ బాగా చేసుకుంటారు ఇగ ఎవ్వరు ఎప్పుడు కలవరు కదా ఆ టైమ్ లనే కలుస్ స్తారన్నట్టుగా తీసుకుంటారు
బోనాలు ఉంటాయి కదా ఆషాఢ మాసం ఇప్పుడు
ఆ బోనాలు అంటే ఆ ఎక్కువ తెలంగాణ సైడ్ ఏం జరుపుకోరండి ఇట్ల ఎల్లమ్మ బోకోనాలు అంటే గ్రామ దేవతకట్లా చేసుకుంటరు ఊర్లలో అయితే
ఇవి ఉంటాయి కదా గోల్కొండ లాల్ దర్వాజ్
అక్కడ జరుగుతాయంటా ఏమేమొ అంటారు కదా ఇంకా
ఇక్కడ మామూలుగా విలేజెస్ ఆ పెద్దమ్మ తల్లి ఎలమ్మ
ఆ
ఇవి ఎక్కువ మా
తీర్ మా దగ్గర ఎల్లమ్మ బోనమాని చేసిరు అందరు కలిసి చేస్తానం మీరు కూడా కలిసి ఇస్తార అని అంటే మేకది తీసుకొచ్చి ఎసిరు అంటే మాకంత తెలవది ఎల్లమ్మ బోనాలు అంటే కాని అందరు కలుస్తారూ టెంపుల్ ఉందంటే ఇక్కడ దగ్గర
అవునవును అవునవును మామూలుగా అయితే అది తీసు కొన్ని వాళ్ళు వీళ్ళు కొంచెం డిఫరెంట్గా చేస్తారు నాకు కూడా ఐడియా లేదు తెలంగాణ సైడ్ వాళ్ళు కొంచెం బోనాలంటే డిఫరెంట్ ఉంటది వాళ్ళు పైన పెట్టుకొని ఎ ఆ కొంచెం అవి అన్నం తీసుకపోయి అంత గుడికాడ ఎట్లా అంటే అట్లా చేస్తారన్నమాట వాళ్ళు ఒకసారి పోయి చూసినా అంతే నేను కూడా అంతా తీసుకోనీ వస్తారు ఆ బోనం అంతా ఆనే గుమ్మారేస్తారూ అనుంత ఇ అదే ఆ దేవత దగ్గరే ఉంటది మొత్తం అంతా అన్నయ్యకు దొక్కుతుంటారు ఆ అన్నే ఉంటది అస్సలు ఎందో వాళ్ళు కానీ వచ్చేటప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తారు అమ్మవారి దగ్గరికి చిన్న గుడయినా సరే వాళ్ళు బోనాలు వచ్చేటపుడు కొంచెం గ్రాండ్ గా వస్తారు
ఆ చాలా మం జర కుంటాడ కాని నేను ఎప్పుడు చూడలేదు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ లాస్ట్ ఇయర్ మేము ఊర్లో ఉండే ఆ టైమ్ లో అయితే కాల్ చేస్తారు గానీ
వన్ మంత్ జరుగుతాయి కదా
ఆ వన్ మంత్ జరుగుతాయి
తెలంగాణలో అది బాగుంది చిన్న చిన్న గుళ్ళె ఉంటేయి కానీ బాగా సెలబ్రేట్ చేస్తారు మనకి
ఉ మీ సైడ్ ఎట్లా బోనాలు ఏం చేసుకోరండి ఆషాఢ మాసంలో
ఇక్కడ బోనాలు అంటే అమ్మగారికి చేస్తారు ఇక్కడ అట్లా తెలంగాణలో లాగా నాన్ వెజ్ ఏమి ఉండదు కానీ
ఊహూ
ఇక్కడ ఆంధ్ర సైడ్ జగజ్జనని టెంపుల్ ఉంది ఇక్కడ
ఊ
ఫేమస్ ఇక్కడ బాగుంటది అమ్మవారికి ఒడి బియ్యం పోయడం సారే అంటే ఎలా అంటే ఊర్లో ఒక ఏరియా వాళ్ళు లేదా ఊరంతా వేసుకొని పెద్ద పెద్ద గంపలతో
ఉహు ఏం తీసుకెళ్తారు ఆడ ఏం తీసుకెళ్తారండి
అదే ఆ వెరైటీస్ అనమాట తొమ్మిది రకాలు గాని పదకొండు రకాలు గాని ఇట్లా చేసుకొని ఆ కారాలు ఆ కారాలు స్వీట్స్ అన్ని రకాలు జేస్తారు ఆ ఏవొ ఒటి తొమ్మిది రకాలు జేస్సరన్మాట పెద్ద పెద్ద గంప్పల్ తో అమ్మవార్ని రోండు అమ్మవారి విగ్రహాల్ లాగా అమ్మవార్ని బాగా రెడీ జేసి అది ప్రతిష్ట ఉన్ అమ్మవారి బొమ్మలాగా ఉంటది గదా కల్షంకి పెడ్తాం గదా మనం అ ఇలా అమ్మవారికీ వాళ్ళే గుడి దగ్గర్కెళ్తే మనక్ రడీ జేసిస్తారు మనక మనము అని ఇస్తే రడీ జెస్ కొని అవి ముందు రోజు సాయింత్రం తెచ్చిపెట్టుకొని మళ్ళ నెస్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఇచ్చిన డేట్ ఇస్తారు ఒక్కొక్కరికి ఆ మంత్ ఎవరైతే ఒడిబియ్యం బోస్కోవాలి అనుకుంటున్న సారా దిస్కోవాలనీ వాళ్ళకు ఉంద ఒక డేట్ ఇస్తారు. అడ్ బ్రే డేట్ ప్రకారం దిస్కోని ఎళ్తార్ అన్మాట
ఉమ్ బానే ఉంది
ఆ బాజేస్తారు ఇక్కడ సారె దిస్కొని బోతారు అంటే బాసెలబ్రేట్ చేస్ కుంట తీస్కొని పోతారు అమ్మవార్కి ఊరంతా ఒక ఊరంతా ఒక్కొక్కరు ఒక డేట్ ఇస్తారు వాళ్ళు గుడి వాళ్ళు సరేలేండి మేడం పడుకోండి లేట్ అయింది బాయ్ హా